ఏది పోయే వరకు భయమేస్తది అసలు పోతున్నట్టే లేకుండా
ఉహ్మ్ హు
మొన్నటి వరకు టూ టైమ్స్ కాల్ చేశాను దాని తరవాత నుంచి ఏదో తప్పు జరిగ్ ది ఏదో తప్పు జరిగిందని టూ టైమ్స్ మల్లింక టూ త్రీ డేస్ వరకు ఓపెన్ గాలేదు మ్ ఒక రోజులో ఏ గంటలో పనై ప్ పూలనుకుంటే అది చానా లాగ్ చేతిచ్చేసింది అందుకే నాక్చేయాలని ఇంట్రెస్ట్ కూడా పోయింది లాస్ క్యాంప్ మీదే అసల్ నెంబర్లే ఎడుక్కోడం కష్టంగా ఉంటే మళ్ళ ఇదో తలకైనొప్పాని
ఉ
బట్ అయిపోతాంది తమ్ముడు నీ వల్ల కొంచెం ఫాస్ట్ గా టైంకి కరెక్ట్గొచ్చినవ్
ఏవో టాలీ అయేది గుచ్చమన్నన్న
కానీ మనకి కావాలి అనుకున్నప్పుడు కరెక్ట్గా ఒక మనిషి వొస్తున్నాడంటే ఒబ్బ వాళ్ళు కొన్ని విషయాలు మర్చిపోమ్ అట్లా కరెక్ట్ టైంకొచ్చినవ్ అహాల్యాకైనా ఓ మాట్లాడేవాళ్ళు చానా మంద్ టున్నారు అసల్ నేన్ మాట్లాడ్నే మాట్లాడ్ను ఎవర్తో
ఇందాకే మీ ఫోన్ జేయపుడు నమాజ్ జేస్కొని వొస్తా ఉన్న ఇంటికి
ఇంకే నేన్ డిస్టర్బ్ చేయగుదన్నుకుంటున్న నమాజ్ పోయింటావు. తదా అనేసి వన్ కి ట్వల్ థర్టీ వరకు కు వన్ థర్టీ వరకు ఉండే ఉంటది కదా
టూ వన్ థర్టీ గాదు వన్ ఫిఫ్టీ అని టూ వన్ అవుతది మెసేజ్ చేయినికి
అందుకే ఇంకా నువ్వు రూజ్ అదే ఫాస్టింగ్ ఉన్నావేమోని చెప్తే తిన్నవాడగల్లా అవుతాన ఆలోచించా
ఇయ్యల్ల ఫాస్టింగ్ లేను ఈరోజు నేన్ నిన్నో మ మొన్నా ఉన్నే
ఆ
ఉమ్ ఫస్ట్ టైం అక్క ఇది ఉన్నం నేన్ ఫాస్టింగ్ నేను ఫస్ట్ టైమ్ పెట్టినప్పుడే అనుకున్నా నేను ఉంటానా ఉండన ఉండగలతానో ఉండలేనని అలో జిచ్చే సరేలే ఎట్టయితే అట్టయింది ఏ పెట్టతాం లే పో పాస్టింగ్ అని చెప్పి ఉండిపియా
ఊ
మెటో గెట్టి కిన్ ఉండిపియా నానా అప్పుడుల్లా సాయంత్రమా మూడు గంటల అప్పుడుండే ఎట్ ఉంది నీకు అ రోజా అన్నాడు నాకేం బానే ఉంది నార్మల్గనే ఉంది అన్న సరే సరే లే ఏంది రా సామీ అట్టన్నావ్ అన్నాన్ మాది నెల్ దాక ఎట్టేట్టొ అన్నాడు నాకేమీ లేదు నా బానే ఉంది నాకేంది ఇజద్ రూపాయ ఫస్ట్ టైం కదా అనుకున్నా
ఆహ
ఉన్నిలే మొ త తా ఉన్
ఆహా
మ్ కాసేపు పడుకున్నా మధ్యాహ్నం మూడు గంట రెండు గంట్లకి లేసి అట తిరిగేసి మళ్ల మసిదిపోయి కొనేసి ఏసి ఒటే వేసుకుని ఏసేసుకుందాం ఉమ్ మా డాడి ఉన్నాడాక్క ముప్పై రోజులు ఉన్నాడు. డాడి మమ్మీ
పెద్ద ఒళ్ళు కదా
పెద్దోళ్లేంది మా మా తమ్ముడు ఒకటున్నాడు పిల్లోడు ఫిఫ్త్ క్లాసు ఒ సిక్స్త్ క్లాసేమోవడు తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాలు ఉంటాయి. కొన్ని నెల్లో ఉన్నాడు వాడు ముప్పై రోజులు ఉన్నాడు ఒక్క రోజ ఏమి లేడంట మేము ఒక రోజు ఏనా లేడంట ఒక ఇరవై తొమ్మిది రోల్లు ఉన్నాడు మ మామ కూతురుగని ఉంటది పది మంది ఉంటార అక్క
ఉంటారు
కొంద మంది ఏందంటే ఆ టెన్షన్ ఇంతొండ్రు
ఊ
మ్ ఈ రోజుతో కతం అవుతాయి అయ్య మాకె అర్ధం కావట్లే పండగ రోజు ఇల్లె పండగ రోజుంటే పండగ ఎట్ట తింటాం మ్ నాకే అర్ధం గాలే కళ్ళుమూసుకొని కళ్ళు తెరిచక ఏటా అయ్యిపోది రా అబ్బా అనుకుంటాం
దగ్గరకి వచ్చేస్తట్టే అనిపిస్తది స్టార్టింగ్ మాత్రం అప్ప ఇప్పుడు నేను ఫస్ట్ ఫోర్ ఫస్ట్ ఇయర్ లొ ఇక్కడ వచ్చినప్పుడు ఏడ్చిన ఇంటి పోవాలి నేనుండలేను ఫస్ట్ ఆమ్మో ఫోర్ ఇ స్ అంటే అయితుంద అనుకున్నా ఫోర్ ఇయర్స్ ఎంత త్వరగా ఐపోయింది చూడు
మ్మ్
అటు అంట నాలు ఉంటే అయిపోది ఉమ్
అదే కదా ఇప్పుడు చూడు మాకు ఎంత త్వరగా అయిపోయింద అనిపిస్థంది అప్పుడు నేను ఎట్టరా రోజులు ఇడ ఏం ఏడ చదివేది అనుకున్నా కానీ అయిప్పయా
అంతే
సర్టిఫికేట్స్ కో వస్తే వస్తాయ్
ఉ
ఒక టూ టు త్రీ టైమ్స్ వస్తారు అట్ల అంతే ఒక విజిటింగ్ పక్క వస్తాయ్ గెస్ట్ లాగా వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతా
అంతే గదా మా పెళ్ళికొస్తారా
ఉ వస్తా ఎందుకు రాను పిలిస్తే ఖచ్చితంగా వస్తా
ఆమ్మో ఎందుకు పిలవన్ అక్క నేను గత్తి ఎవరూయినా మర్చిపోనా అసలా
అదే పిలిస్తే ఖచ్చితంగా వస్తా తమ్ముడు
ఓ ఆ పిల్లయినా సరే మీమ్మల్గా గుర్తుబెట్కుంట వచ్చిపోనాస్సలా గా ఉమ్ దగ్గర అయిన వాళ్ళని ఎవరిని వదలను ప్రాణం పోయిన గుర్తుంటదైతె
ఆ
ఉమ్
కానీ అందరు అట్టే ఉంటరుగా జనాలు ఈ కాలంలో ఎన్నడం తిన్నారా మేడం మొచ్చింది వార్డెన్ ఆ
ఉ
కానీ ఈ జనరేషన్ లో అట్ ఉండట్లేదు తమ్ముడు అట్టు అట్లా ఉండడం మార్చుకోవాలా
అమ్మ అందర్ ఇట్ట గాని అందరు ఇట్ట కాను ఉంటె ఇంకేమే ఉమ్
అదే అది మనకు మంచిది కాదు పక్కన వాళ్ళకి కాదు నిజంగా చెప్తాన్న నేను కూడా అటన్ని ఎక్స్పీరియన్స్ లె అయిపోయి బాధపడుతున్నా ఇప్పుడు నేను గూడ చేంజ్ అవ్వాలీ అనుకుంటన్నా
ఉహు
ఆ
మీకేమక మిక్ బానే ఉండలా
నేను అందరు బా మాట్లాడెస్తే మాట్లాడేస్తా మన వాళ్ళ అనుకుంటా కానీ మనోళ్లు వాళ్ళనుకోరు మనమే అనుకుంటామట్ల
అంతేగా
బాధ వేస్తంది అందుకే మనం కూడా టనుకో చేంజ్ అవ్వాల ఎ మన మంచికి కాదు అంట ఉండేది
ఉ హు
తముడు ఉండు చేస్తా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి